హలో హలో వినిపిస్తుందా అండి
లేదు వినిపించడం లేదండి
ఇప్పుడు వినిపిస్తుంద అండి
ఆ వినిపిస్తుందండి
ఎలా ఉన్నారు
బాగున్నండి మీరెలా ఉన్నారు
న్నానండి భోన్ చేశారా
ఆ ఇప్పుడే చేసానండి మీరు
నేను చేశానండి ఏం తిన్నారు
నేనా కొబ్బరి చట్నీ రైసు వడల్ తిన్నానండి
ఓ చాలానే తిన్నట్టున్నారు
అవునండి
ఉ
నిద్రొస్తంది
అవునా హ్హ హ్హ
కర్డ్ రైస్ తిన్నాను
పొద్దున్నే పడుకుంటే ఎలా అండి
లేదండి ఈ రోజు కొంచెం టయార్డ్ అయ్యాను తల ఎక్కువ నొప్పిస్తోంది ఈరోజ్ కొంచెం జర్నీ చేసానా
అవునా
కూంది కదా
ఓకే
అందుకు హెడ్డెగ్ గా ఉందండి అందుకు నిద్రోచ్చినట్టుంది అప్పుడే అందుకే కొంచెం ఇట్ తో మాట్లాడ్దామని కాల్ చేశానండి
మంచి పని చేశారండి నేను ఎవరిక్ కాల్ చేయాలా అని ఆలోచిస్తున్నాను
అవునా అందుకేనేమో నాకు నీకు చేయ్యాలనిపిచ్చింది చేశాను
మంచిది నాకు బోరు కొడుతూ ఉంటే ఎవరితో అయినా మాట్లాడాలనిపిచ్చింది
అదే నీకు బోర్ కొడుతుంది నాకు హెడ్డెక్ గా ఉంది ఇట్లనే మొన్న గూడా ఇట్లనే ఉంటే ఒక ఆమె ఫోన్ జేసిందా ఫోన్ మాట్లాడేసరికి కొంచెం ఎవ్వంత నవ్వుకునేసరికి హెడ్డేక్ పోయిందన్మాట ద
నిజమే అండి అదయితే నిజమే అండి ఆ ఇష్టమైనోళ్ళతో క్లోజ్గా క్లోజ్ పీపుల్ మాట్లాడితే ఏదో తెలియని హ్యాపీనెస్ అనేది మనలో స్తుంది
అవునవునండి
ఉ
కోసం ఈరోజు మరి మీ ఇంకొకసారి అలనట్ అదే ఒక మెడిసిన్ ఏమో నని చెప్పి ఈరోజు మరీ అలాగ్ నేన్ ట్రై చేశానండి మీకు కాల్ చేశాను
అవునా చూద్దామండి మీరు ఈ మెడిసిన్ వర్కౌట్ అవుత్ ఉంద లేదా మనికి
చూద్దాం బయట మెడిసిన్ బెటరా లేదంట్ ఏ మన మెడిసిన్ బెట్టర్ ఆ చూద్దాం
నన్నడిగితే నేను మన మెడిసినే బెటర్ అని చెప్తానండి
అంటే కొంచెం ఓపిక ఉంది కాబట్టి చేశాను పూర్తిగా ఓపిక లేకపోయింటే బయట మెడిసినే తీసుకునేదాన్ని అదే అదే
ఎంత అయినా కూడా ఈవెన్ మనం సిక్ లో ఉన్నా కూడా మన అనే వాళ్ళతో ఎప్పుడైనా దూరంగా ఉన్నప్పుడు మన వాళ్ పక్కన లేనప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే నిజంగానే మనకు కొంచెం రిలీఫ్ స్ట్రెస్ తగ్గిన టూ అనిపిస్తుందండి
అవునండి నిజమే
అ
మీరు అలానే ట్రై చేస్తారా
ఆ నేను కష్టంగా ఇలానే చూసిస్తానండి
అలోన్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా
అలోన్ ఫీలింగ్ అనే కాదు కొంచెం ఏదో మనం మిస్ అవుతున్నాం అన్న ఫీల్ రా రానీకుండా ఉండడానికి ఇలా చేస్తున్నాం నంీ నేను
ఇంకేం ఇలా చేసుకుంటేనే మేలండి కొంచెం ఆ ఫీలింగ్ అనేది పోతది ఇటువంటి దానికి మెడిసిన్లు ఉండదు కదా
నిజమే అదైతే నిజమే ఇది అనేది సైకలాజికల్ మెడిసి మిషిన్లానే ఉంటుంది మనం ఫిజికల్ గా మెడిసిన్స్ తీసుకుంటే ఉన్నది కూడా పో
నిజమే అదే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు దేనిమి దా దానితోనే సరిచేయాల
నిజమే నిజమే
నువ్వ ఎందిన్నా
ఆ ఏంటి అండి
మీరేం తిన్నారు
నేను ఎప్పుడండి సాంబార్ రైస్ వడా చోన్న తిన్న అండి
అవును మీరు రైస్ వడ తిన్నారు నేను కూడా వడ తిన్నాను
ఓ వాట్ఏ కో ఇన్స్డెన్స్ అండి
మాట్లాడుతున్నావా
అలా ఏం లేదు మేబీ మీరు కూడా అలా చేసినట్టున్నారు మా ఇ
అదే వడ కో ఇన్సిడెంట్స్ అలానే మీరు నాకు కాల్ చేద్దాం అనుకున్నారు నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను కదా
నిజమే అండి కొన్ని సిక్స్ అండ్ సెవెన్స్ యూనివర్స్ అనేది అలా కల్పిస్తుందండి
అదే మనం మాట్లాడుకోలేదు మన హాట్స్ కాంటాక్ట్ అయ్యాయి అనుకుంటా
ఆ ఏంటండి
మనం మాట్లాడుకోలేదు ఫోన్ చేసి కాకపోతే మన హార్ట్ సో ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యాయి అనుకుంటా అంటున్నా
అది నిజమే అండి ఎప్పుడైనా ఫ్రెండ్స్ కచ్చితంగా అలానే ఉంటాంది మన కనెక్షన్ అంతే కాకుండా మనం మన అనుకునే వాళ్ళతో డైలీ ఫోన్ డైలీ అనే కాదు అట్లీస్ట్ వీక్లీ వన్స్ ప్రైస్
డైలీ అంటే కుదరలేదులేండి కొంచెం వర్క్స్ ఉంటాయి కదా కనీసం ఆ టైం ఉన్నప్పుడు,
సిచ్యువేషన్ లో వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది, మనం ఏదైనా స్ట్రగుల్లో లో ఉన్నప్పుడు మనం తెలుసుకొని ఏదైనా మోటివేషన్ ఇస్తే వాళ్ళు కూడా
వాళ్ళ లైఫ్ కూడా పీస్ఫుల్ గా ఉంటుంది, దాని కోసం కూడా నేను ఒకప్పుటిప్పుడే చేస్తానండి
అవునవునండి కనీసం రోజు కాకుడా వీక్ ట్రయిస్ లేదా త్రైస్ చేసుకుంటూ ఉండి మన కష్ట ఇష్టాలను షేర్ చేసుకుంటూ ఉంటే బాగుంటు ఉంటుంది, కదా
బాగుంటది,
ఉ
నిద్ర వస్తుంద అన్నారు కదా అండి నిద్ర పోతారా,
లేదు లేదు లే పోయిందిలేండి,
నిద్రంటే గుర్తొచ్చింది, ఈ సమ్మర్ సీజన్ కదా మీకు
ఏంటి ఈ సమ్మరు
ఇప్పుడు సమ్మర్ కదా అండి సమ్మర్ కానీ లైక్ జనరల్ గా సమ్మ లో టెరెస్ పైన పడుకుంటారు గుర్తుందా మీకు
అవునండి
ఆ చిక్కలు చూస్తూ,
నిద్రొస్తే చుక్కల్ని ఎక్కడ చూస్తామండి.
అలాని కాదు పడుకునే నిద్ర పోయి నిజమే కానీ ఆ ఫీలే బాగుంటుందండ, టెరెస్ పైన చుక్కలు చూస్తూ ఆ చెట్లా గాలి ఇస్తున్నప్పుడు, నిద్రపోతే ఉ ఉన్న సుఖమే వేరండి,
మీరు స్టార్ట్ చేసారా ఆల్రెడీ టెర్రస్ మీద పడుకోవడం,
ఆ ఇప్పుడు లేదండి ఒకప్పుడు చిన్నప్పుడు సమ్మర్ టైమ్ లో పడుకునే వాళ్ళ అండి
అవును ఒకసారి నేను మీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా మనం పడుకున్నాం నాకు గుర్తుంది. కాకపోతే మేము ఇంకా ఇప్పుడు పడుకోలేదండి. టెర్రస్ ఎక్కలేదు ఇంకా ఎక్కాల
ఇంకా ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ లో అయిత అడి చెట్ చెటు చెట్లు ఉంటాయి చెట్లు మీ చెట్టు కింద మంచం వేసుకొని, చెట్టు కింద నిద్రపోవడం కూడా చాలా బాగుంటుందండి నైట్ టైం కబుర్లు చెప్పుకుంటూ,
నైట్ టైం చెట్టు కింద పడుకుంటే భయం వేయదా అండి,
అది నిజమే అండి కానీ
డే టైమ్ లో అన్న పడుకుంటే చల్ల గాలి వస్తది.
నైట్ టైం లా దొంగతనాలు జరుగుతాయండి మీకు తెలుసా,
నైట్ టైమ్ పడుకుంటారా ఎవరనా చెట్టు కిందా,
పడుకున్నారండి అంటే ఆ అంటే ఒక సైకాలజీ ఉందండి చింత చెట్టు కింద పడుకోూదు కానీ మిగతా చెట్లు కింద పడుకోవదు చింత చింత చెట్టు కింద పడుకోకూదండి,
ఓహో చింత చెట్ట
ఎందుకు పండుకకూడదు అంటే చింత చెట్టు అనేది మామూలుగా చెట్లన్నీ ఏ ఏది ఏది వదులుతాయండి ఏ ఏ గాలిని వదులుతాయి.
ఆక్సిజెన్ ని
ఆక్సిజన్ కదండి కానీ చింత చెట్టు అనేది, నైట్ టైం కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతుందండి,
అవునా కానీ మనకు పెద్ద ద్దలు ఏమంటారంటే ష సైంటిఫిక్ రీసన్ ఇదైతే
ఊమ్
పెద్దలు చింత చెట్టులో దయ్యాలు ఉంటాయి పడుకోకూడదు అంటారు వాళ్ళకి తెలియదు కదా నేను కూడా ఇప్పుడు తెలుసుకున్నా నీ దగ్గర
ఏమి అండి
నేను కూడా మీ దగ్గర ఇప్పుడు తెలుసుకున్నా అంటున్నా
అవునండి నాకు వచ్చినప్పుడ స్కూల్లో చెప్పారండి మా సైన్స్ టీచర్
అంటే మా స్కూల్ లో చెప్పలేదని కాదు చెప్పింటారు
మేబీ నేను మర్చిపోయి ఉమ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలనే మనం గుర్తు పెట్టుకుంటామండి
పెద్దలు చెప్పేదే గుర్తొస్తుంది నాకి
ఇదే అండి మెయిన్ రీజన్ దేయాలకి గియాలకి సో మన బాడీ అనేది హ్మ్ కార్బన్ డై ఆక్సిడె అనేది మనం ఎక్సేల్ చేస్తాం ఇన్హేల్ ఆక్సిజన్ చేస్తాం కదా అండి
అవునవును
సో దాని కారణంగా మనకు అనేది శ్వాస అనేది కరెడ్ కడర్ ఆ టై లో అందుకనే మనం ప్చ్ ఇన్ మెట్యూర్ లైక్ అన్కాన్షియస్ గా అలా బిహేవ్ చేస్తాం
చింత చెట్టి కింద పడుకోవడం వల్లనా
సో
నావి నార్మల్గా ఇప్పుడు మా తాతవాళ్ళూర్లో పక్కన ఉన్నా చింత చెట్లు మేము ఇంట్లో పడుకుంటాము
ఆ
అప్పుడు ఎట్లంటే అది కూడా అప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ వదుల్తాది కదా
ఆ వదులుతుందండి కానీ అంత ఎఫెక్టివ్ ఉండదు నువ్వు కింద మీరు కింద ఉన్నప్పుడు మన మనం సపరేట్ స్పేస్ దగ్గర ఉన్నప్పుడు అంత ఎఫెక్ట్ ఉండదండి ఆ ఇప్పుడు ఇంట్లో పడుకున్నాం అనుకోండి లైక్ ఇండ్లు కొంచెం దూరంగానే ఉంటుంది కింద కరెక్ట్ ఖచ్చితంగా ఉండదు నిజమే గ అండి
అవును కొద్ పక్కన ఉందిలేండి
ఆ సో అంత అఫెక్ట్ అనేది ఉండదండి కానీ హ్మ్ ఒకవేళ చెడ చెడూప్ పెద్దది చాలా పెద్ద చెట్టు చాలా ఓల్డ్ చెట్టు అంటే చాలా ఎక్కువే అది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుందండి
అందుకేనేమో అండి చింత చెట్లకి దగ్గరగా ఉన్న వాళ్ళు మనుషులు అప్పుడే కొంచెం డిఫరెంట్ డుగా ఉంటారు అంటే అక్కడే ఎక్కువగా దెయ్యాలు ఉండ దెయ్యాలు వస్తాంటాయి వాళ్ళకి అంటే పెద్దలట్ల అంటారు వాళ్ళకి దెయ్యం వస్తది దెయ్యం వస్తది అని అంటారు మామూలుగా ఇట్లనే మా తాతవాళ్ళ ఇంట్లో ఒక చెట్టు ఉంది పెద్దది ఉందిలేండి చాలా ఓల్డ్ ది
ఓకే అండి
అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది అట్లా బిహేవ్ చేస్తారు
ఊహు మా మా ఊర్లో కూడా అంతే అండి అందుకే మీకు అంతా సేఫ్ మంగశ
థ్యాంక్స్ అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ని అందించారు నాకు ఈ రోజు
ఓకే అండి ఇదేంది ఇంకేముందండి
నా నిద్ర మొత్తం పోయింది
వర్కయ్యింద అండి
ఏంటండి
మన మెడిసిన్ వర్క్ అయిందండి అని అంట్
హా హా అయ్యంది అయ్యందండి
ఓకే అండి అయితే అండి ఇప్పుడు రెస్ట్ తిసుకోండి ఓకేనా
ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి
బాయి బాయ్
బాయ్